అ
రాయండడి వెంకష్ి ద వయస్
హాయ్ అండి వినిపిస్తుందండి వాయిస్ బాగున్నారా
బాగున్నానండి ఏమ్ చేస్తున్నారు
తిన్నానండి మీరు తిన్నారా అండి అదేండి మీరుెన్నారా హలో
హలో
వాయిస్ విన పడట్లేదండి
ఇప్పుడు ఓకే నా అండి వాయిస్
వినబడట్లేదండి అయిన కూడా
ఇప్పుడు
అంటే వన్ సైడ్ ఏ వినపడుతుందండి
నాకు బానే విపడుతుంది గదా మీకు వినిపి చట్లే
ఆ ఇప్పుడు కొంచెం పెరిగిందండి కొంచెం పెరిగింది వాయిస్ ఇంకొంచెం పెంచుతారా
ఓకే అండి
ఆ ఇప్పుడు ఓకే అండి పర్ఫెక్ట్గా వినిపిస్తుంది ఇప్పుడు
తిన్నారండి మధ్యాహ్నం
తిన్నానండి మీరు తిన్నార
తిన్నానండి ఈరోజు నేను మార్నింగ్ తిన్నాను మధ్యాహ్నం తిన్నాను ఈవ్నింగ్ మ్యాంగో తిన్నాను
అవునా అండి
పప్పాయ కూడా తిన్నానండి
ఓ పప్పయి ఎందుకు తిన్నారండి మీరు
తినాలిఅనిపించింది తిన్నానండి
అవునా అండి మీరు చాలా గ్రేట్ అండి
థాంక్స్ అండి
మీరు నిజంగా గ్రేట్ అండి
మీరు మీకు వంటొచ్చా
వంట రాదండి స్టోరీలు వచ్చండి స్టోరీలు చెప్దామా స్టోరీలు చెప్పుకుందామ అండి హాలో ఎప్పుడైనా మీ చిన్నప్పుడు మీ అమ్మమ్మ తాత వాళ్ళ ఏమన్నా ఏమన్న స్టోరీ స్టోరీస్ చెప్పేవారా
లేదండి చెప్పే వాళ్ళు కాదు
అవునా అండి
ఏందుర బుక్స్ జరుగుతారా మీరు స్టోరీస్ చెప్తాననీ అంటున్నారు మీరు ఏమైనా బుక్స్ చదువుతారా
అవునండి బుక్స్ చదువుతానండి నేను
పెంబు
పిల్లమరి రాజు అని ఒక బుక్ ఉంటదండి అదొకటి చదువుతాను ఇంకా ఆ
ఆ బుక్ జరివరు కదా దాని స్టోరీ చెప్తారా
ఆ పిల్లమరి రాజు అని సంథింగ్ ఒక పేరు అనేది హీరోకి వచ్చింది అనమాట అది ఎలా వచ్చింది అనేది స్టోరీ ఆయా హీరో అనే వాడు ఉన్నాడు కదండి అతను ఉన్ ఆ పుట్టేటప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చనిపోయారండి
అ
వినిపిస్తుందా అండి వాయిస్
వినిపిస్తుంది
ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు చనిపోయారండి యాక్సిడెంట్ లో అక్కడ ఆయన హాస్పిటల్ ఉండి ఉండిపోయడు హాస్పిటల్ అంటే హాస్పిటల్ కూడా కాదండి అది ఒక ఇంట్లో అంటే పల్లెటూరు కదండి ఒక ఇంట్లనే జన్మించాడు అనమాట దాని తర్వాత ఒంటరిగా ఉంటరిగా పెరిగడన్మట తర్వాత చాలా అయినాయండి ఇక చా చాలా ఫీజ్ చేసాడు ఆ కింద మీద పడ్డాడు నేర్చుకున్నాడు ఆ ప్రతి ఒక్కటి నేర్చుకున్నాడు ఆయనకి కుంపు కరాటి ఇలాంటివన్నీ నేర్చుకున్నాడు అనమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇట్లా పెరుగుకుంటూ పెరుగుకుంటూ వచ్చాడనమాటా అలా చాలా గ్రేట్ అండి దాని తర్వాత లాస్ట్ కి ఒక పల్లెటూర్లకా దయ్యం అనేది ఉండేది అనమాట ఒక చేట్టు కడ తర్వా గొడవ తర్వాత అంటే అక్కడ ఒక ఫైట్ జరిగింద అనమాట ఆ దయ్యం తోటి ఆ అప్పుడు ఆ ఆప్ అప్పుడు ఈ ఈ రాజు అనేవాడు గెలిచాడు అనమాట ఆ దయ్యం పేరేమో పిల్ల మరి ఈది ఈయన ఇతని పేరేమో రాజు సో పిల్లమరి రాజు అని ఇతనికి పేరు వచ్చింద అనమాట అ
అవునా మీ దగ్గర కొంచం చెం నాయిస్ డిస్టబెన్స్ వస్తుందండి
అవునాండి ఇప్పుడు ఇప్పుడు ఓకేనాండి వాయిస్ చాలా బాగుందా ఇన్పితుంద
వినిపిస్తుందండి
హ చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి మరి మీకు మీకు వచ్చా అండి స్టోరీస్ ఏమనా
నేను బుక్స్ అంతా చదవనండి లై
నా
నేను బుక్స్ అంతాగా ఏం చదవానండి
ఎందుకండి
అవునా అండి నిజంగా మీకు బుక్స్ అంటే ఇష్టం లేదండి ఎందుకండి అసలు మీ బుక్స్ ఎందుకు చదవరు
చదవడం రాక
అయ్యో మీరు చదవడం రాదా అండి అందుకే మీరు అంటే ఇప్పుడు డిగ్రీ ఫెయిల్ అండి మీరు
అవునండి
అయ్యో చాలా కష్టం వచ్చిందండి మీకు
ఇకంత ఆనందం అయితుందో నాకు అర్థం కాట్లే అండి
నేను ఆనందపడ్డానా మా నా స్మైల్ సౌండ్ మీకు వినబడుతుంద
అవునండి
అయ్యో అది స్మైల్ సౌండ్ కాదు అండి పక్కన పిల్లగాడు ఉన్నాడు అతను స్మైల్ నవ్వాడ అన్నమాట
మీరు క్రికెట్ చూస్తారా
ఆ చూస్తానండి ఐపిఎల్ చూస్తానండి నేను
ఫేవరెట్ టీమ్ ఏంటండి
ఆ ఫేవరెట్ టీమ్ ఎస్ఆరహెచ్ అండి మీదండి
నాక్కూడా ఎస్ ఆర్ హెచ్ అంటేనే ఇష్టం
ఆ ఎస్ ఆర్ హెచ్ ఇష్టమడి చాలా మంచి టీం అండి అది
నితిన్ రెడ్డి అండ్ అభిషేక్ ఇద్దరు బాగుంటారు లైక్ వాళ్ళ బ్యాటింగ్ బాగుంటది
ఓహో ఓకే అండి అలా అంటున్నారా అంటే నాకు
నీకు ఎలా అర్థమయిందండి
అంటే మీరు ఇలా చెప్పారు మీరు ఆ చెప్పే విధానం అలా లేదండి మీరు అంతా వెరైటీగా చెప్పేసరికి నేను ఏదో అనుకున్నాను ఇంకా తప్పంది క్షమించండి
ఓకే
హలో వినబడుతుంద అండి కొంచెం గట్టి చె
వెన్న ఓకే అండి అంటున్నా
ఓకే అండి అన్నారా
మీకు ఎవరు ఎక్కువ ప్లేయర్ ఇష్టం అండి ఎస్ఆర్ఎస్ లో లైక్ నాకైతే అభిషేక్ అండ్ నితిన్ రెడ్డి బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ కూడా బాగుంటది
నాకు కూడా సేమ్ వాళ్ళిద్ద ప్లేయర్స్ ఇష్టం అండి ఎందుకంటే వాళ్ళిద్దరు ప్లేయర్స్ నేమ్స్ తప్ప నాకు వేరే ప్లేయర్స్ నేమ్స్ తెలవదండి
ఎస్ ఆర్ హెచ్ టీమ్ ఫ్యాన్ అంటున్నారు ప్లస్ వల అంటున్నారు
నాకు నేమ్స్ బాగా తెలిసినాయి బాగా బాగా అంటే బాగా తెలుసండి కళ్ళు మూసుకొని చెప్పేస్తా అల్మోస్ట్ రాసిస్త కూడా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని ఈ త్రీ నేమ్స్ అంటే చాలా ఈజీగా చెప్పేస అండీ
అవునా హార్దిక్ పాండే అండి ఇష్టం లేదండి
ఆ హార్దిక్ పాండ్యా కూడా కొంచెం తెలుసు అండి ఔతే మరి అంత లేదండి
టూ నేమ్స్ చెప్పారు కదండి విరాట్ కోహ్లీ, ధోని ఇంకొకరు ఏంటి
విరాట్ కోహ్లీ, ధోని, ఇంకా రోహిత్ శర్మ అండి మీకు స్టోరీ తెల్సా? రోహిత్ శర్మా నాగర్ కచ్చి ఆటోగ్రాఫ్ అడికిడు తెల్సా ఫస్ట్లా
వావ్ నైస్ డ్రీమ్ అండి
డ్రీమ్ కాదండి నిజం అండి ఫస్ట్ లా నా అగ్గరికి వచ్చి రోహిత్ శర్మ నేర్చుకున్నాడు బ్యాటింగ్ ఎలా చేయాలని నా దగ్గర నేర్చుకున్నాంక తర్వాత అతను బ్యాటింగ్ స్కిల్స్ అన్ని ఇంప్రూవ్ అయినాయ్ అప్ అప్పుడు ఫస్ట్ లా టీమ్ ఇండియాకి సెలెక్ట్ అయినప్పుడు నా దగ్గరికి వచ్చి ఆస్ శిర్వాద్ తీసుకొని ఆ ఆటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట అప్పుడు దాని తర్వాత అతనికి మంచి పేరు వచ్చింది అనమా అంట
ఓకే అండి లైక్ ఒకసారి నాకు క్రికెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారా అండి ఎంత మంది మంది ఉంటారు ఇంత టీమ్ మెంబర్స్
ప్లేయర్స్ ఉంటే ప్లేయర్స్ ఉంటే చాలా అండి ఇప్పుడు మీకు ఒకొ ఒక విషయం తెల్సా అండి మీ క్రికెట్ లో అసలు ఒక్క ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి చెప్పండి
ఒక్కో ఓవర్ కి సిక్స్ బాల్స్ అండి
సిక్స్ బాల్స్ ఉండవండి ఒక్కటే బాల్ సిక్స్ టైమ్స్ వేస్తరండి
సరే అండి
అంటే వన్ బాలే ఉంటదండి
అదే దాని వన్ బాలే ఉంటదండి దాన్నే వన్ ట్వంటీ టైమ్స్ వేస్తారు ఒక్క ఐపిఎల్ మ్యాచ్ కి
ఆ అదే అండి కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు ఇప్పుడు మీరు సిక్స్ బాల్స్ అంటే అది చాలా కష్టం అండ్ లిప్పుడు ఆ మనీ అంటే సిక్స్ బాల్స్
సారీ అడి ఒక్కటే బాల్ యూస్ ఎందుకంటే వాళ్ళు సిక్స్ కొట్టిన లైక్ బాల్ ఔట్ ఆఫ్ స్టేడియం కొట్టినా కూడా వాళ్ళకి దగ్గర రెడిమేడ్ బ్లాక్ బాల్స్ ఉంటాయ్ ముందే
అవి సిక్స్ ఉండవండి చాలా ఎక్కువనే ఉంటాయి్ వాళ్ళ దగ్గర
అదే గదా అందు
మీరు సిక్సి చెప్పారు కదా అది చాలా తప్పండి అది చాలా తప్పండి మీరు తప్పు తప్పుగా చెప్ త్తున్నారు ఇప్పుడు నేన్ నీన్ నిజాయితీగా చెప్పానండి నేను నాకు చెప్పేదాన్ని స్టోరీస్ అ అనుకుంటారేమో మీరు నేను చెప్పేదన్నీ నిజాలు మీరు ఇట్లా తప్పు చెప్పడం అసలు అనుకోలేదండి ఇట్లా నేను ఊహించని కూడా ఊహించలేదు మీ దగ్గర నుంచి ఇలా
సరే అండి
మీరు ఇలా తప్పుగా అబద్ధాలు చెప్పకూడదండి నిజాలు చెప్
ఓకే అండి ఒప్పుకుంటున్నాను నాకు ప్లే గేమ్ గు తెలీదు మీరు చెప్పారు గదా ఇప్పుడు వింటాను
ఉ చాలా బెటర్ అండి ఇలా చెప్పినప్పుడు విన్నప్పుడు చాలా మంచి అనిపిస్తుందండి మాకు
ఆ
అవునండి ఇప్పుడు మీ క్రికెట్ గురించి నాలెడ్జ్ వచ్చింది కాదండి
ఆ వచ్చిందండి మీరు చెప్పారు కదా
ఉ బెటర్ అండి ఇలా ఇలా ఇలా నేర్చుకోవాలండి మీరు ఇలా పెద్దోళ్లు చెప్పినప్పుడు చిన్నోళు ఏంయాలంటేర్చుకోవాలండి
ఓకే అండి
ఓకే అండి థ్యాంక్ యూ
బాయ్ అండి